ఎం బాగు
ఉ బాగున్న నువ్వు బాన్నవా
ఉ బాగున్న ఏం చేస్తున్నావు.
నేను ఏంచేయాలె కాలి నువ్వు
ఉ నేను కూడా అంతే అవును ఏమి ఈ రోజు ఏమైంది ఈ రోజు కాల్ చేసినావు చాలా బిజీగా ఉన్నట్టు కనిపించ, అరే
ఏం చెప్పాలి ఈ రోజు నా దగ్గర జరిగింది వింటే నువ్వు చాలా నవ్వుతావు తెల్సా,
అవునా ఏం జరిగింద అంతగా చెప్పు చెప్పు నేను రెడీగానే ఉన్నా నువ్వు చెప్పాల అంతే నేను వింటా,
నిన్న మార్నింగ్ లేట్ అయింది త్వరగా రెడీ అయి బస్ ఎక్కనా కానీ బస్ ఎక్కకే తెలిసింది, నేను రెండు వేరు వేరు ము స్లీప్పర్స్ వేసు.
అంటే బస్ ఎక్కేసిందార తెలుసుకున్నావా నువ్వు రెండు డిఫరెంట్ స్లిప్పర్స్ వేసుకున్నావు అని.
ఊ
ఏట్లా వేసుకున్నావు ఒట్టి నల్ల చెప్పు చెప్పేసుకున్నావు ఒకటి తెల్ల వేసుకున్నామా.
అయ్యో అవును. అవును అంతేకాదు కాలేజీ కూడా వెళ్ళాక అందరు నా కళ్ళ నా కాళ్ళ కల్లే చూస్తున్నారు తెలుసా.
అంతేగాక ఇంక చెప్పులు అట్లా వేసుకుంటే చూడరా. నువ్వు మాత్రం ఫ్యాషన్ స్టార్ట్ చేసావేమో.
హు ఫ్యాషన్ కాదు ఇంకా చానా నాకు ఇది. ఇద్దిగా అనిపించింది వాళ్ళ ముందల అంతా నేను ల్యాబ్ లోకి వెళ్ళాక కూడా. వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు.
ఈ చెప్పుల్వా నీవా.
నా చెప్పుల్ని నన్ను ఇద్దర్ని.
ఊ ఇన్స్టాగ్రామ్ లో పెట్టి వైరల్ చేసేస్తర్లే నేను ఇంకేం బా వైరల్ అయిపోతా. తావు ఇంగ అయితే.
అదే నా భయం కూడా నేను వెంటనే బ్యాగ్ తో కాలని కప్పేసి. కూచున్నా.
ఊ మంచి పని చేసినావు. మా తర్వాత ఏం చేసినాము అవును ల్యాబ్స్ లో షూస్ కదా వేసుకొని వెళ్ళాలి. వెల్ పండి పోవల్సింది చెప్పులు ఆ లోనా.
ఆ అలోనే ఒక్కొక్కసారి అలా వేస్తారు.
అంటేం స్ట్రిక్ట్ గా పాటించర్లే అయినా మీ కాలేజ్ లో కదా.
ఊ అసలు ఉండదు.
తర్వాత ఏం జరిగింది ఏం చేసినావు.
మధ్యలో మళ్ళా క్లాస్ నుంచి బయటికి వచ్చి షాప్ దగ్గర హండ్రెడ్ రూపీస్ కి. కొత్త స్లీపర్స్ కొనుక్కున్నా.
హంగే మంచి పని చేసినాం బాగుంది ఇది ఎన్నో మంచి ఐడియా చేసినాం కానీ ఆ పాతవి ఏం సో మళ్ళా.
ఒకటి బ్యాగులో ఇంకొకటి చెత్త పుట్టలో.
ఎందుకు చెత్త డస్ట్బిన్ లో వేసినావు.
ఇంకేముంది చెప్ హ్మ్ ఎందుకు డిస్ రూల్ చేసినాడు
టాక్. ఆ ఒకటి ఏదైనా పాత వేసుకొని వచ్చేసింటావు వాటీకి కొత్త వేసేసింటావులే పాతది. ఎట్లా నువ్వు వాడవని డస్ట్బిన్ లో వేసేసింటావు.
హ్మ్ అంతే అంతే అది నాకు నచ్చలే అంకోటి అందుకాని వేసేస్తి
తిని అది కూడా ఆడ బ్యాగ్ బ్యాగ్ లో పెట్టుకుంటావు సరేలే ఇదో నా. స్టోరీ చెప్పేదా వింటావా.
ఆ చెప్పు చెప్పు.
ఉమ్ ఈరోజు ఏమైందంటే మా ఇంట్లో గెస్ట్ వచ్చినారన్మాట మార్నింగ్.
ఆ.
ఆ మా అమ్మ టీ చేసుకుని రమ్మ నింది సరేలే నేను కిచెన్ లో వెళ్ళి. టీ చేద్దామని వెల్లాను అనమాట కిచెన్ లో.
ఆహా ఇంకేం లే మంచి పనులు లేసాను ఇంట్లో.
హ్మ్. ఏం చేయాలి చెప్పించేయాల కదా ఆ అందరి ముందే చెప్తారు కాబట్టి ఇంకా పోవాల్సిందే వాళ్ళకి. గెస్ట్ లు ఏమనుకోరు కానీ ఏమైందంటే కిచెన్ లో.
హు
టీకి బదులు పొరపాటున సా టీలో చక్కెరి బదులు పొరపాటులో సాల్ట్ వేసేసిన అనమాట
ఓ సరి పోయినావు టీకి సాల్ట్ ఎషేషినావఅయితే
ఉ సాల్ట్ వేసేసిన మదోచ్చి షుగర్ బాటిల్ పక్కన సాల్ట్ పెట్టినారు అనమాట మా ఇంట్లో షుగర్ సాల్ట్ పక్కన పక్కనే టున్నే అవి కొంచెం ట్రాన్స్పరెంట్ డబ్బాలన్మాట మా మా ఇంట్లో ఉండేది అదే రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి నేను సాల్డే ఏసేసిన చూసుకోలేదు చూసుకోకుండా వేసేసిన
ఆహా మళ్ళాం గెస్లు ఏం చేస్తారు తాగుతున్నారా
ఉ ఇచ్చేసే ఏం అసలు ఇచ్చే ముందనే టేస్ట్ చేయాలి కదా నేను అది కూడా చేయలేదు ఒక సిప్ తాగినారా లేదు వాళ్ళు చాలా యునిక్ టేస్ట్ ఉంది మా అని అన్నారు ఆ అంకులయితే
అదేమో కంట్రోల్ చేసుకున్నాడెమో
ఉ ఏమైనా కంట్రోల్ చేసుకున్నా ఉండాల్సింది బీపి ఎక్కేస్తుంది ఆయనకైతే తర్వాత మా అమ్మ అచ్చి ఏం చేసినావు అని అడిగా
ఉ
అడిగినాకా నేను మొన్నయి నింపైన సరే ఇంటివండిపోయిన ఏం చెప్పే నేను షుగర్ బదులు సాల్ట్ ఏసి తినమని చెప్పేదా అందరి ముందరా
నేను అప్పుడు అనుకున్నా నువ్వు కిచెన్ లోకి వెళ్తున్నావుంటేనే ఇద ఏదో పని చేసింటావని అనుకున్నా
హుమో ఇప్పుడు అప్పుడప్పుడు జరుగుతా ఉంటాయిలే
నేను ఇంకోటి చెప్పాలి నీకి
ఉమ్ చెప్పు ఇ ఫన్నీ ఇన్సిడెంటెనా ఇది కూడా
ఆ నెంగూడదే రాత్రి ఫోన్ చార్జ్ పెట్టి పండుకున్నా మార్నింగ్ లేచి జూస్తే ఫోన్ చార్జ్ కాలేదు
ఏమీ కరెంట్ కరెంట్ పోయిందా లేకుంటే ఏం జేస్తున్నవ్
కాదు లెగ్గ్ ఆన్ చేయలే
బ్బ మల్ల ఇంజనీర్ నువ్వు స్విచ్చుగుడా ఆన్ జేయకుండ చార్జింగ్ పెట్టినవ్ బ్బా
అవునువును నాక్ పుడు నవ్వోచ్చింది నిన్జుస్తే ఇంకా వరస్ట్ గా ఏం టంటే నేను ఫోన్ చెరిగిపోయిందని సర్వీస్ సెంటర్కి వెల్లిన
డేరింగ్ జేసి గీసినావా దాన్ని
ఆ
వాళ్ళు ఏం చేసారు వాళ్ళు నీ లైఫ్ నిజ్జం బలే కామెడీగ ఉంది అసలన్నీ సిచ్యువేషన్స్ కామెడీగానే ఉంటయి నీవి అసలు
కదా ఏం జేసారు వాళ్ళు వాళ్తీసుకొని ఏం కాలేదు ఏం ఏదో చేసి చ్చినట్లు చేసి మళ్ళీ తీసుకున్నారు
హ్మ్ అయిత్ ఇంతేలే ఇంత అమాయక అమాయకురాలుగా ఉంటే వాళ్ళు గుడా మనీ లాగరా చెప్పు ఇచ్చేస్త్ అవును మణిమల్లా
ఇచ్చేశ్నా నాకప్పుడు తెలీలా
ఉమ్మ్ సరేతీంగా అ ఈ రోజు ఇంగొ ఒక ఎంబాడైన్స్ ము ఎంబడైసింగ్ మూమెంట్ జరిగింది తెల్స్నా చెప్
ఆ చెప్పు చెప్పు
హ్మ్ ఏం జరిగిందంటే అంటే క్లాస్ లో ఉంటినా క్లాస్ లో టీచర్ క్వశ్చన్ అడిగారు క్వశ్చన్ అడిగితే నేనేం జెప్పిన కాన్ఫిడెంట్ గ ఆన్సర్ జెప్పాను
కరెక్ట్ ఆన్సరే జెప్పినవా
చొచ్చిందో అంత కాన్ఫిడెంట్ గా కంప్లీట్ గా రాంగ్ ఆన్సర్ అసలు నేను చెప్పింది
అయ్యో మళ్ళ
ఊమ్ ఉమ్ ఆమె సడన్గా లేపేసిందిగ నేనేం జెప్పేది అందరు నవ్వేసినారు మళ్ళా టీచర్ గూడ నైస్ ట్రై అన్ జెప్పింది తెల్స్నా
ఊమ్ నిజంగా నైస ట్రై యే అంటే వరస్ట్రిప్లే
ఉమ్ అంటె ఆమే దృష్టిలో నైస్ ట్రై అంటే ఇంక వరస్ట్ రిప్లై అనుకుని ఉంటుందంటే ఆమ మళ్ళచ్చి ఇంగా మన ఇద్దరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మూవీ తీసే రించి తెల్సనా అట్లా జరుగుతుంటాయ్ మన లైఫ్ లో
టెన్ టైటిల్ నేమ్ ఏం పెట్టుకోవచ్చుంటే ఏంబరైసింగ్ క్వీన్స్ అని పెట్టుకోవచ్చేమో
ఆ లేకుంటే అది కాకపోతే ఉప్స్ సిస్టర్స్ అన్ బేట్టుకోవచ్చు
ఉహ్మ్ కరెక్ట్ కరెక్ట్ సూపర్గుంది
ఊమ్మ్ అసలు మనం ఇవంతా గుర్తు దెచ్చుకుంటే ఈ ఇన్సిడెన్స్ అన్ని నవ్ కొనికే సరిపోతుంది మూవీ తీసేయచ్చు, ఎవరైనా డైరెక్టర్ ప్రొడ్యూసర్ కి మన స్టోరీ ఇచ్చేసి ట్టి
డైరెక్టర్ ప్రొడ్యూసర్ గూడ ఎందుకులే మనమే ఐపోద్దాం అది గూడా
ఉమ్, అయినా కెమెరాలు ఇవి అవి కావాల్సి ఉంటయి గదా
ఊమ్ కరెక్
హ్మ్ మ్మ్ ఇంకా వేరే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో రిలేట్ జేసుకుని వాళ్ళు కూడా నవ్వుకుంటా ఉంటారు
ఓ అందరికి జరుగుతా ఉంటాయి ఇవి హ్
కామెడీ ఏమంటే తెలుస నీ స్లిప్
హ్ హ్ హ్ అయ్యో నేను అది బస్ ఎక్కాక చూస్ త ఒగవేళ ముందే చూసింటే కాలేజుగూడ పోయుండనేమో
చేసుకొని పోయినా అంటే అది ఇంగా హైలెట్ అది బస్సు ఎక్కిన తర్వాత చూసినజూడుప్ప
ఆ అయ్యో నాకు కూడా చానా నవ్వొస్తుంది తలుచుకుంటుంటే కానీ ఏ ఆఫ్ సిచ్యువేషను ఫేస్ చేసేటప్పుడు చానా బాధగా ఉండే
అయినా వేసుకునేటప్పుడన్నా కొంచెమన్నా తెలిసి ఉంటది కదా అంటే ఒక చెప్పు వేరే కంఫర్ట్ గా ఉంటుంది ఇంకో చెప్పు వెరె
ఏం చేద్దాం పొద్దున్నె ఫాస్టుగా రెడీ అయిత గదా ఫాస్టుగా లేచి చేస్త అయితది ఇగ అదరా బదర అదర బదర రెడి అయిత చూసుకోల
అసలీ సెకండ్ హైలెట్ ఒచ్చి నాస్
హి హి హీ అవునవును హ్ హ్ హ్
ఉ ఊమ్ ఏముంది ఇంగోసరి ఆ ఇంగోసరి రాడం హ్ హ్ ఇంకోసారి రార వాళ్ళు రాని ఇంకా సర్ నేం బోన్ గితన్ లో సరిపోయింది
ఇగ వెళ్లులెయ్ ఈసారి సాల్ట్ బదుల్ ఏమన్న పౌడరేసేయ్
నీ అస్సల్ చాలా నవ్వుకున్నాం గదా ఇంకా ఈరోజు డిన్నర్ చేసావా ఏమన్నా
చెయలే నువు
అ నేను ఇంకా కిచెన్కి వెళ్ళాలంటేనే భయమవుతంది తెలుసున అన్ని సాల్ట్ వేసేసి
అవునవును ఊ చానా జాగ్రత్తగా వెయ్యి వుండు కిచన్ లో సివరికి బదులు సాల్ట్ వేయ్యకు
యాడ వేసేసాను షుగర్ వేసేసే దగ్గర సాల్ట్ వేసేసాను సాల్ట్ వేసేసే దగ్గర షుగర్ వే వేసేసాను నువ్వు కూడా కొంచం కేర్ ఫుల్గా ఉండు స్లిప్పర్స్ మ్యాచ్ చేసుకో చేసుకొని మళ్ళీ వేసుకొని పో
ఊ నేను అదే అనుకుంటన ఈ రోజు నుంచి రోజు చూసుకోని మరి ఎక్కుతా
ఊ ఇంకేమి ఇంట్లో వంట అయిపోయిందా
ఊ అయింది తింటున్నారు వాళ్ళు ఇంకా నేన్ వెళ్ళి తినాల
ఊ సరే ఇంట్లో అడిగినానని చెప్పు అందరు బాగున్నారు కదా ఇంట్లో
ఊ బాగున్నార్ మీ ఇంట్లో
ఊ అందరు బాగున్నారు అడిగినానని చెప్పు
ఆ ఆ సరే సరే బాయ్
ఊ సరే అయితే మళ్ళీ చేస్తాను కాల్ ఊ గిటాని వో